నమస్కారంమ అండి.
బాగున్నారా.
మేము బాగున్నాము మీరు బాగున్నారా.
అవును బాగున్నానండి.
ఉమ్
ఏం చేస్తున్నారు.
మేమ మాకు వర్షం పడి కరెంట్ పోయింది ఫోన్ చేసి మోటర్ వేసేసి ఇలా
ఓకే మీకు కూడా వర్షం పడిందిందా.
మా డాడి గది గది
మతాన చాలా వర్షం పడింది. మాకైతే వడగాల్లు కూడా
సరే ఎంత అయిపోయింది. మాకి ఈ రోజే. పడంగనే మన వర్షం పడినప్పుడు పడ్
అవునా అవి తింటారా మీరు ఐస్ లు.
తిన తినకూడదండి అవి అసలికి వడగండ్లు అవి.
ఎందుకండి అట్లా
ఏమో పెద్దలంటారు అవి తింటే కడుపులో చ చలి ఎక్కువ వస్తుందంట.
ఆహ్ అవును అండి
ఉమ్
కానీ అవి చూనింకి బాగున్నాయండి తినాలి అనిపిస్తుంది ఎందుకో
అన్నిటికీ బాగుంటాయి తింటే మళ్ళీ మనకి ఇబ్బంది కదా అది. తిన్న ఎఫెక్ట్. అదే పెద్దలు చెప్పిన మాట వినాలే పెద్దలు అంటున్నారు వడగండ్లు లేస్త తినకూడదు అని అందకే అట్లే అంటున్నాం.
మీరెప్పుడు. ట్రై చేయలేదా.
నేనెప్పుడూ ట్రై రయితే ఏమో ఉండేది.
ఏంటండి.
నేను ఎప్పుడు అట్లా ట్రై చెయను వద్దన్న పని ఎందుకు చేయాలి అనేది పెద్దలు చెప్పారు కదా.
మీరు చాలా మంచివాళ్ళు ఉన్నట్లు ఉన్నారండి. పెద్దల మాట బాగా గౌరవిస్తున్నారు.
ఇట్లే నేర్పించిందండి.
ఓకే
అవును
ఏమేమి నేర్పించిందండి మీ అమ్మగారు.
అమ్మగారు వంట నేర్పించింది ఆహ్ పెద్దలకి పెళ్ళయిన తర్వాత అత్తగారు ఇంటికి పోయినప్పుడు అత్త వాళ్ళని ఎదురిచ్చి మాట్లాడకూడదు. ఆహ్ వాళ్ళు పైన కూర్చుని మీరు కింద కూర్చోవాల పద్ధతులు అన్ని అట్లా చెప్ ఏంది నీ గురుంచి మాట్లాడకూడదు.
అంటే మీరు ఇప్పుడు మీ అత్తగారి పైన కూర్చుంటే మీరు కింద కూర్చుంట డ
ఆ కూర్చుంటంటే నే ఈ మధ్యలో ఒక టెన్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇంకా మోకాలు నొప్పులు వచ్చినయి కొంచెం అందక్కడి నుంచి ఇ కూర్చుంటున్నా మాఅతమ్మ గూడా చెప్తుంది. కూర్చో ఏంటి అలా కదు
అబ్బో మంచిగ మమ్మీ
ఆ మంచిది
తిన్నారా అండి.
ఆ ఇంకేంటండి ఇడ్లీ పిండి దోస ఇస్తన్నా
ఆహా ఇడ్లీ పిండి దోశన
ముందు గుంతె పెనంలో మామూలుగా ఊతప్పం మాదిరి వేసుకోవచ్చు బావుంటుంది.
దాంతో కాంబినేషన్ ఏం తింటారండి
అదేనే చట్నీ గానీ కఫ చట్నీ గానీ ఎర్రకారం కానీ ఏదైనా పెట్టుకోవచ్చు బావుంట రండి సాంబారైనా బావుంటుంది.
ఆ
ఆ
మధ్యాహ్నం ఏం తిన్నారు
ఈరోజు వంకాయ ఉప్పుకాయ మంచుడుకాయ అని గుజ్జు గుజ్జు చేసానండి.
ఆహా ఇది అదే సార్ అది
నాకైతే చెనక్కాయ పప్పులు వేయించి
మీ ఇది వాయిస్ కొంచెం ఏమో కట్టుతట్టుగా ఉందండి. అది ఫోన్ దగ్గరికి పెట్ అవును కొంచెం మూతి దగ్గర కాకుండా చెవి దగ్గర పెట్టుకోండి.
హ్మ్ శనక్కాయ పప్పులు వేయించి
హ్మ్
వట్టి మిరపకాయలు ధనియాలు జీలకర్ర కరివేపాకు అన్ని వేయించిన కారం అది వేయించి పొడిచేసి పెట్టుకొని వేరుశెనగకాయ పప్పులు ఆ కారము కొంచెం చింతగాండి బెల్లము ఆనియన్ నీడగడ్డలు అన్ని మిక్సకి అది గ్రేవీ తయారు చేసి పెట్టుకొని తిరువత వేసి కాయలు నాలుగైదు మామూలు చీలికలి చేసేసి దాంట్లోకి మనము గ్రేవీ చేసినది అది ఆ అది లోపల వంకాయలో పెట్టేసి తిరువత వేసి కొంచెం సేపు మగ్గన పెట్టి బాగా మగనించి నేనైతే మా అత్తమ్మ కుక్కర్ లోనే పెడితే సరిపోతుందిలే అని మేము కుక్కర్ లో పెట్టేస్తాం తాము మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా అమ్మ స రైట్గా గిన్నెలో అట్లే చెరవలు వేసి పెడుతుంది టేస్ట్ బాగుంటుందని ఆది అది కొంచెం పని లేేట్యితుంది ఇదైతే మనకి సేవ్ అవుతుంది గ్యాస్ కూడా అన్నం తో పాట్ ఇది కూడా వస్తుంది ఇప్పుడ అన్నం ఒకసారి పెట్టాలా వంకాయ పెట్టాలంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది హాఫ్ అన్ అవర్ గ్యాస్ మీద ఉతుంది కదా
మీకు మీ అమ్మ వాళ్ళు చేసినట్టు నచ్చుతుందా అది వంకాయ కర్రీ లేేదా మీ అత్త వాళ్ళు చేసినది నచ్చిందా
మా అమ్మ వాళ్ళది బాగుంటది టేస్ట్ ఎలా అక్కడిది ఇక్కడి అలవాటయిన తర్వాత ఇంకా ఇదే అలవాటయింది అప్పుడు నా వల్ల కాదనరు చేస్తానంటే చూడు చూసా కదా తింటున్నాం కదా ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేర్ చూడు కొంచె నేను చేసేది నుంచి నేను మా వాళ్ళ టేస్ట్ తోనే చేస్తున్నా మా అత్తమ్మ అట్లాంటివి చేయరు చెన్నకాయ్ పప్పులు ఈ ఇయర్ వల్లే ఎక్కువ కోసర పచ్చి మిరపకాయలు సరే నేను మా అమ్మలు చేసినట్టు చేస్తున్నా
చెన్నకాయ పప్పు యిపో అండి
అట్లా కాదండి ఆమెకి ఏదో గ్రేవీ ఎంత బక బంక ఉంటుందంటడి చెన్నకాయ్ పప్పు వేస్తే అట్లానే ఆవకి తినం సరిగా
ఆ ఆ నిచని కా పప్పులు తింటా ఆరోగ్యనికి కూడా మంచిద్
మంచిది ఆమె కట్లా అని పిస్తుంది మేమేమో బాగా తింటాం
ఆహా అందరికి ఇష్టమేనా అది మీకు
ఇష్టమే
అది దేంతో తింటారండి సంగటిలో
అన్నకు దినచ్చు, సంకటికి తినచ్చు, జొన్న రేటకి తినొచ్చు, చపాతికి తినొచ్చు. అన్నిటికీ బాగుంటుంది అం
ఉహ్ హు
పులిహోర చేసుకుంటే పులిహోరలో పెట్టుకోవచ్చు
ఆ పెళ్ళిళ్ళక్ పోతే పెడతారు కదండి ఎక్కడైనా
ప్లే అప్లే చేస్తాం పేళ్లిల్లో కొంచంమీ నారావ్ టుంది మనం కొంచెం అట్లా అంటే టేస్ట్ ఏమో అట్లే ఉంటుంది మా అనోళ్లం బెల్లం ఎక్కువ వేసుకుంటాం కొంచెము కొందరైతే బెల్లం వేసుకోరు అంటే టేస్ట్ చింతపండు పడేసరికి లైట్గా అయింది. ఇంత బెల్లం కాదు ఓయితే ఒక చిన్న ముక్క అంత బెల్లం వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. దేనికైనా సాంబార్కైనా రసానికైన కూడా
నా కసల్ బెల్లమేస్తే నచ్చదండి తియ్యగా
ఒకసారి అంత వేస్కోగుడదండి డి చిన్న మొక్క వేసుకోవాల
ఆహా
వేస్కుంది చింతపండు బడే సరికి బెల్లం పడితెనె
అంటే ఒక బెల్లం ఉంటలు వస్తాయి కదా కుంట వస్
ఆ ఉంటా అంట అంత ఉంట కాదండి చిన్న ముక్క మన చిన్న గోలి ఉం పోలీస్ అయి న్న బోలీ తంబా బోలీ కాకుండా చిన్న గోలి సయిజు అంత బెల్ల మే సతే బాగుంటుంది మీది కూడా ట్రై చెయండి సారి
నాకు వంటలు అంతగా రావండి వస్తాయండీ న్నాకురవు
నేర్చుకోవండి ఎప్పుడు అట్లే ఉంటె ఎట్లా రేపు మ్యారేజ్ అయిన తర్వా మ్యారేజ్ అయ్యిందా మీకి
లేదండి
మరి మ్యారేజ్ అయిన తర్వాత కంపల్సరిగా వంటలు నేర్చుకోవాలి. కదండి ముందే నేర్చుకోవాలా
ఎం అవసరం లేదులే అండి
ఏం తింటారండి మీరు చేసుకోకుంటే
బ్రెడ్ ముక్కలు ఏవో ఒకట్ ఉంటాయి కదండి
ఒక రోజు అవే ఆడ తింటారండి వన్ వీక్ అంటే తింటారూ ఇంకా రోజు డైలీ
పంలు పలహారాలు అవి తిన్ని ఉ సరెండి మేము ఇవన్నీ చేసుకోవడం నా వల్ల కావ జం నిల్చోని
ఇప్పుడే అంత బరువుగా అయితే ఎట్లా అండి మీకు
ఏం బర్వండి ఇప్పుడు కాలం అట్లా అయిపోతుంది ఏం చే
అ చాలులే ఎం చే స్తారు ఎట్లా ఫుడ్ ఏం చేస్తారు. మ్యారేజ్ అయిన తర్వాత మీ వారు మీ వారు మీరు ఇద్దరు జాబ్కు వెళ్తారు. ఉద్యోగానికి పోయినప్పుడు ఎట్లా అండి ఒక రోజు అయితే హోటల్ లో తెచ్చు కుంటరు ఇగా రోజు ఎట్లా చేసుకోవాల్సిందే కదా
మేము ఒక కుక్కను పెట్టుకుంటమండీ వంట చేసి
కుక్కునా
ఆ ఏవిటండి పక్కన బ్యాక్గ్రౌండ్ నాయిస్ తొస్తుంది
అది ఏమో కొంచెం అదే వాన వచ్చింది కదా ఉమ్ దాన్ తోంది కొంచెం వినిపి చడం లేదు సౌండు హుమ్
ఇంకేమిటండి అయితే
మీరే చెప్పండి మీరేం తిన్నారు
నేను ఇంకా మీకు కొంచెం దగ్గు ఉన్నట్టుందండి టాబ్లెట్ వేస్ దగ్గుకి కషాయం తాగుతే తగ్గిపోతుందండి ట్రై చేయండి
నేను ఏకశాయిలు తాగనండి నాకు దగ్గు రాదు మా ఆయన పక్కన ఎవర్ధో సౌండ్ వస్తుంది
ఆహా
హుమ్ దగ్గితే
ఈసారి ఎప్పుడైనా దగ్గు వచ్చినప్పుడు అట్లాంటివి ట్రై చేయండి ఇంట్లో చిట్కాలు మాతర్లు వేసుకునేకంటే
వాడం దేనికి అని చిట్కాలే ఇక దగ్గొస్తే దగ్గాకు మోషన్ అయితే మెన్ లూ అట్లా పన్ను నాకు రావండి వామ్ రావు అండి అసలుకి నాకు కడుపుతో ఉన్నప్పుడు ఇద్దరి క పిల్లలు కన్నాను కదా నేను ఒక్కసారి కూడా అట్లా వామిటింగ్ అనేది లేదు నా
మీకు కాదండి ఎవరికన్నా వస్ తాయి కదా వామ్థింగ్స్ అప్పుడు చిట్కాలు ఏం ఉన్నాయని అడుగు
వాంతింగ్ వచ్చినప్పుడ ఏమో అండి వాంథింగ్ వచ్చినప్పుడు కనుక్కొలే నాకు అట్లా వచ్చిన్ టే నేను ఏమన్నా వాడాల్నా అని అనుకుందును మోషన్ అయితే బేదులై తే మెన్
హమ్థింగ్ వచ్చినప్పుడు నిమ్మకాయ పెట్టుకోవాలండి తెల్సు కోండి
అనుకున్నాను ముందు కానీీ నిమ్మకాయ నోట్లో పెట్టుకుంటే ఎట్లా అండి
నోట్లో కాదండి ముక్కు దగ్గర
ముక్కలో పట్టదు కదండి
సరే అదే అండి అయితే ఉంటాను
ఆ సరేనండి